హలో!
హలో!
హలో, హాయ్ అండి.
ఏందీ?
బావున్ బావున్నామండి, మీర్ బావున్నారా?
ఆ బావున్నామండి ఏంటి ఊర్లో విశేషాల్ ఏందండి.
ఏముందండి మా ఓళ్ళు బాయి దగ్
మ్
మ్ మా వోళ్ళు బాయి దగ్గరికెళ్తరండి. ఆ మంచి అండి మా వోళ్ళు బాయి దగ్ గ్గరికెళ్తరు మాకు బర్లున్నయ్ నాలుగు ఆ వాటిని ఇంగ కొంచం చూస్కుంటూ పిల్లల్ని చూస్కుంటూ ఉంటామండి.
మ్ ఏం బర్లండీ? మేం దగ్గర్నే ఉంటామండి అహా ఎన్ని లీటర్ల పాలిస్తయండి అవునండి.
మ్ హ్ ఒక నాలుగు లీటర్లిస్తయండి.
ఆహా వ్యవసాయం అంతా మంచేనా అండి మం చిగ జరుగుతుందా అండి పొలం దగ్గర
తుందండి. మా అ త్తయ్య వాళ్ళు వాళ్ జూస్కుంటారు. ఆ బర్లు ఆ బర్లు గుడా వాళ్ళే జూస్కుంటారు పాలు పోయడం మాత్రం నే మేం పోస్తామండి.
అవునా ఎక్కడండి మీ ప్రాపర్ ఇప్పుడు చింతలపెల్లిలోనెనా
మ్ లేదండి మెన్షన్ జేయొద్దండి పేర్స్ మ్ మ్
తిన్నామండి మీర్ తిన్నారా ఏం కూర
అ మాది దోస్కాయ్ అండి మీది?
అ మాది క్యాకర్కాయ్ అండి మా పొలంలో పండుతయి.
కాకర్ కాయా క్యాకర్కాయా అండి.
కాకర్కాయండి పొలం దగ్ గ్గర వండుతయ్ ఆ ఇప్పుడు ఉగాదికి ఆ ఉగాదికి ఇప్పుడు సోరకాయలు అవన్నీ దించాలండి మా ఇప్పుడు కాకర్ కాయ తోటుంది.
అవునా మ్ హ్ మ్ హ్ మార్కెట్కి పంపిస్తారా అండి.
ఆ పంపిస్తామండి టమాటాలు గుడా రేపో, ఎల్లుండో దిగుమతి చేసేదుంది. ఇవన్నీ ఒక్సారే ఎక్స్పోర్ట్ చేస్తమండి.
అవునా ఇట్లా మార్కెట్లో బోసి అమ్ముతారా అండి అయితే
ఆ అవునండి ఇగ అది అంటే మా అమ్మవారు చూస్కుంటారు.
అవునా.
ఆహ్.
మ్
మీరు ఎట్లా అండి ఒ ఎ ఒరి ఒక్కటే పండిస్తారా అండి.
ఆహ్ వరి పత్తి మొక్కజొన్న ఎస్తామండి.
అవునా.
ఇప్పుడు మీరు ఆర్గానిక్గా పండిస్తున్నారా లేకపోతే ఏమన్నా మందులు ఏస్తున్నారా అండి.
బయట మొత్తం నాచురల్ గా పండిస్తామండి.
నాచురల్ గా పండిస్తే మరి కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది అంటున్నారు కానీ అట్లయినా పర్లేదా అండి మీకు.
ఏం కాదండి ఏం కాదండి తక్కువ వచ్చినా మంచిదే కానీ ఆరోగ్యపరంగా అయితే మేము మంచిగా చూస్. చూసుకుంటామండి.
ఉమ్ అదే అండి మిమ్మల్నే నమ్ముకొని ఇప్పుడు మార్కెట్ లో కొనుక్కొని తింటారు కదా అండి. చిన్న పిల్లలకు కూడా పెడతాం కదా ఉమ్.
అదే మేము ప్రతిసారి కూడా. మా పంట పంటలో వచ్చిన కూరగాయలు గాని అవన్నీ. మేము ఊర్లో కూడా అందరికి కొన్ని కొన్ని పంచుతాము అండి.
అవునా మంచి మంచిదండి అసలు అట్లా మంచి. గ మంచి పద్ధతి ఫాలో అయితున్నారు మొత్తానికి.
ఆహ్ ఇప్పుడు మా దగ్గర కూడా హాస్పిటల్ తక్కువ ఉన్నాయండి. ఆహ్ ఎటు వెళ్దామన్నా లేదు అందుకే హెల్త్ చూసుకుంటే. ఇప్పుడు ఇప్పడు పరంగా అయితే మంచిగనే ఉంటుందండి. ఈ ఇట్లా సేంద్రయంగా మనం వ్యవసాయం చేయడం వల్ల. మంచిగానే ఉంటుందండి.
ఉమ్ ఈ ప్లాస్టిక్ యూజ్ చెయ్యకండి.
అవి మేము చెయ్యమండి. అంటే మాకు మందుబొత్తాలు ఇచ్చినాక కూడా మందుబొత్తాలై. వాటికి వీటికి కూడా మేము అసలు ఇగ్నోర్ చేస్తామండి.
అవునా అట్లా యూజ్ చేయడం చాలా మంచిదండి ఇక ఉమ్.
మీరండి ఎట్లా అంటే వ్యవసాయ పద్ధతులు ఎట్లా ఎట్లా పాటిస్తారండి మీరు.
మేము అంటే మేము తినడానికి మాత్రమే వడ్లను. ఆర్గానిక్గ పండించరండి మ మామయ్య గారు ఆహ్ నెక్స్ట్ ఇంకా మి. అవన్నీ కొంచెం కొంచెం మందు వేయడం అట్లా ఉమ్. తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వేస్తున్నారండి మంద్.
లా ఎన్ని ఎన్ని ఎకరాలున్నాయండి మీకు ఎన్ని ఎకరాలున్నాయండి.
ఒక పది ఉన్ పది పదమూడు ఉంటదండి.
ఆహ్ మంచిదండి మరి అంత మొత్తం అంతా వరి పోయి ఇవేనా. మేము కొంతవరకు కావుల్ తీసుకుంటామండి మాకుసారి పోవు. మాకు మొత్తం ఈ పంటలు పొలాలు ఇవన్నీ కలిపి. పి ఇగ పది ఉన్నాయండి. పదిట్లో ఐదు వరకు మేము వెజిటేబుల్స్ వరకే. ఎస్తామండి ఒక ఆరటి తోట ఎకరం ఉందాండి. ఆహ్ ఇగ ఆడికాడికి క సరిప్. పోతదండి మాదేమున్నది ఇంటికాడ ఉండేటోళమే కదా.
అదేగాని కొంచెం కూలి కూలికి. పెట్టాలి కదా అన్నీ చేస్.
ఆహ్ వాళ్ళు ఇప్పుడు అన్ని పోంగా మాకు తిండి మందం మాకు మిగుతదండి మాకు అది జాలు. ఇక మాకు మా పిల్లలక్ కూడా మా పొత్తు. టలోనే అరటి పండు కాని అవి గాని ఇవి కాని మా దగ్గర పండించుకున్నాయే తినిపిస్తామ అండి.
అవునా ఇప్పుడు మీరు కులోళని పెడతారా అండి లేకపోతే మీరే రోజు కొంచెం పని చేసుకుంటారా ఏద. ఏన్నా కలుపు తీయడం కాని మందేయడం గాని.
ఆహ్ కులోలాన్ పెడతామండి అప్పుడప్పుడు మేము కూడా చేసుకుంటాం అండి పని.
ఉహ్ కొంచెం పని ఉన్నప్పుడు మీరు చేసుకుంటారా.
ఊ క చాలా పన్ న్నప్పుడు కూలోలన్ బెడతావండి
ఊహు మీ ఆవిడ గుడ ఒస్తదా అండి పనికి.
ఆ ఒస్తదండి అప్పుడప్పుడు ఒస్తున్నారు ఎందుకంటే ఇప్పుడూ ఇ ఎండల వల్ల ఈ ఇబ్బంద్ ఐతాన్ దండి ఉగ వాళ్ళగూడా నా పిల్లలు ఒక అతనూ బీటెక్ సౌతుందండి ఇంకొక్ అతనేమో ఆ ఇంటర్ సౌతనండి
ఔనా మీర్ అంతేజా అండి అంత్ ఏజుడా మీరు
ఆ ఆ అంత ఏజ్ ఏముందండి ముప్పయో ఐద్ ఇరవై ఎన్మిదో అంటె అంత ఉండద్ ముప్పై రొండు ఉంటయండి
ఏమో మరి వాయిస్ చిన్ననే అన్ పిస్ ఉంది పిల్లలు బీటెక్
వాయిస్ దేముందండి వయిసు చిన్న పిల్లల్ ఎమట్ నే ఎదిగిపోతర్ గా అండి ఏమున్నది
అంతేలెండి ఇంగా నాలుస్ తమ్ శాల్ కే స్కూల్ కు వంపిస్తే ఇంగ బీటెక్ జేయ్ పోతే ఏం జేత్తరండి
నా ఆ
ఇంగ్లీష్ మీడియమేనండి
ఆ ఇప్పుడ్ ఇంగ్లీష్ మీడియమే అండి అంత ముందు అంటే గౌరమెంట్ స్కూలుక్ వంపిచ్చాము ఊళ్ళో పెయ్ నాక షిన్నబ్బాయ్ ఏమో ఇంటర్ కు ఇప్పుడు పట్నం బోయిండు అ పెద్దాయ్ నేమో ఇంటర్ అయ్ పొంగ ఇంటర్ వు అయ్ పొంగనే పట్నం బెయిండు
ఉహు మొత్తానికి మంచిగ వాళ్ళ్ ఏదన్నా రూట్లో ఉంటే మిమ్మల్ని మీ కష్టం దీరుస్
ఊమ్ అ వాళ్ళు మంచ్ గుంటే అపెయండి మాదేమ్ ఉంది వాళ్ళు పండుగలకు మా దగ్గరకు ఒచ్చీ మంచిగా ఆ అజ్ చేస్ కోన్ బోతే సాలండి మాకు
ఊమ్ చెప్పిన మాట వింటరా అండి మీ
ఉమ్ ఇంగ విన్ ఇద్దరా అంటే ఇగ వాళ్ళ్ అడ ఏం చేషేది మనక్ జెప్ తర గని ఇగ మాయ్ క మన దగ్గర్ నైతే మంచిగ్ నే ఉన్ ట్రండి ఉహ్
ఆ కొంచం వినేలాగా జుస్ కొండి కొంజమ్ మంచిగా యూసుకుంటే బెటర్ కదా మీగుడ రేపట్ రోజు ఉహ్
ఇగ మంచినే జుస్ కుంటవండి ఇగ మంచిగా జుస్ కోక్ పోతే ఏం జెత్తమ్ మనోళ్ళు మన ఊర్ డు మన కథ అని మ ఇపియు మొన్నడ్ దాకా సర్ పంజ్ ఎలక్షన్లక్ గుడ నిలవడ్డనండి
ఓడిపోయార్
ఆ ఓడిపోయావండి ఇన్ తే ఎట్లుంటది విలేజ్ ల
అయ్యయ్యో చ్ ఎందుకొండి అట్ల ఓడి పియోడ్ ఓడుపోతె చాలా బాద
మేము ఆ విలేజ్ లో ఒకా టెంపుల్ ఉండే ఆ టెంపుల్ ని కూడ మంజ్ చిగా ప్రోత్సాయించి మంచి పెద్ద జాతర్ లెక్క జర్ పిద్దాం అనుకున్నావండి
ఊమ్ మంచీగ్ గట్టిద్దాం అన్ కున్నార ఇంక
జేద్దాం అనుకున్నావండి ఇగ ఏముంది తాగంకొచ్చిందండి సర్ లెండి ఏమున్నది ఈసారిగాప్ పోతె ఇంకోసారండి మా విలేజ్ ని మనం ఎప్పడ్ కైనా కాపాడుకోవాలాగాండి
అదె అండి కాక్ పోత్ ఇప్పుడూ ఉమ్ గెలిపిచ్చేది ఓడిపిచ్చేది వాళ్ళ చేతిలో ఉంది ఏం చేస్తరండి
ఆ అంతేగా అండి
హ్మ్మ్
నాద్ అదె బాధా అండి చాల సార్లు ఒక ఊరు కోసం ఏదన్నా చేద్దామని చాలా సార్లు అన్ కుంటే
మంచి మంచి చేసే వాళ్ళని ఎప్పుడైనా ఓడిపిస్తనే ఉన్
ఉహుమ్ మీ విలేజ్ లా ఈ పండగ లేవో ఉ సంక్రాంతి పండగ ఈ బతుకమ్మ పండగ ఎట్లా చేస్తారండి
మంచి ఎస్తారండి బానే ఉంటది కాకపోతే ఇంకా కొంచెం అందరు పెత్తనాల్ చేస్తూ ఉంటారు ఒక్కరి పెత్తనం మీద నడవదండి పెద్దలు గ్రామ పెద్దలు అంతా ఆగమాగం చేతరు
మ్ మా దగ్గర అలానే ఉందిలేండి
ఒకరు ఒకరు మాట సాగనీయరు అదే అండి అయితే మీరు రాజకీయం అంటే ఇష్టమా అంది ఇగ మీకు
ఏ లేదండి నేన్ అది ఏందంటే విలేజ్ ని మంచిగా చూసుకోవాలని రాజకీయం కోసం పోతానండి మహితత ఎం మొత్తం వ్యవసాయం కోసం అండి పొలాల్ దాంట్లో ఏమ తిరుగుడే
మ్ మీ ఇప్పుడు మీరు ఆ సర్పంచ్ గా గెలి పోటీ చేసి ఓడిపోయారు మీ వైఫ్ గి ఇట్లా వాడంటుంటే నిల్చున్నావు అది ఇది అని పైసల్ ఖర్చ్ అయినాయని ఏమన్నా
ఆ ఏమనరండి అట్లా ఏం ఉండదు వాళ్ళకు కూడా ఇష్టమే అండి పిల్లలు కూడా ఏమాన్రు వాళ్ళకు కూడా ఇష్టమే ఉంటది ఎం నాను ఒక స్టేజ్ లో తుడలా ఇట్లా విలేజ్ లో ఒక పాల్ పస్ ఉండాలే ఆ అట్లని వాళ్ళకు కూడా ఉంటదండి అది ఏం లేదు మంచిగా నాకు సపోర్ట్ చేసారండి మా ఒళ్లు
అవునా మంచిగానే ఉంది మంచి ఫ్యామిలీ అన్నట్టు మొత్తానికి మంచి ఫ్యామిలీ మీకు పాప కావాలని పాప పుడితే బాగుండని ఎప్పుడన ఫీల్ అయ్యారాండి
నేను చాలా సార్ల ఫీల్ అయినా గానీ ఏం చేస్తాం అండి దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా
హ్మ్ ఇద్దరు బాబులు వచ్చారా
ఉ హ్మ్ మిక్ ఎంతమంది అండి
ఒక్క పాప ఒక్క బాబ్ అండి
ఆ మంచిదండి మంచిది మ్ మీ వారు ఏం చేస్తారాండి
ఆ కరెంట్ పని చేస్తారండి
ఆహా మంచిదండి ఏది గవర్నమెంటా అండి
లేదండి
ఆహా
ఓకే అండి మరి
ఆ ఓకే అండి ఏమో బిజీగా ఉన్నాట్నరు ఓకే ఓకే